ఎలా ఉన్నారు
బావున్నానండి ఫైన్ భోం చేసారా మీరు
అ ఇంకా అవలేదండి మా బాబు రావాలి వచ్చిన తర్వాత భోం చేస్తాం
ఏంటి స్పెషల్స్
స్పెషల్స్ ఏం లేవు ఈ రోజు సండే అయితే కొంచెం అందర ము ఇంట్లో ఉంటాం కదా కొంచెం స్పెషల్ ఉంటది మ్ ఇప్పుడైతే మామూలు ప్రిపరేషన్స్
ఇంకేముందిలేండి రేపు వీకెండ్స్ వచ్చేస్తుంది రేపు సాటర్డే సండే
సాటర్డే సండే
అవునా ఓకే అం డి ఇంగ నేను అదే అనుకుంటున్నాను ఈసీ ఐటమ్ ఏదైన్నా చేసేసు కోని ఇంకా వీకెండ్స్ కదా రేపు ఎక్కడికన్నా వెళ్దాము బాక్స్ తీసుకొని అవుటింగ్ అనుకుంటున్నాను ఉమ్ అదే అదే అందుకనే ఉహూ ఇంక వీళ్ళేమో జూ కి వెళ్తానం టున్నారు పిల్లలు ఉమ్ ఇంటి ఇక్కడ ఆ తిరుపతిలో ఇక్కడ ఉంది కదా ఆ వెేంకటేశ్వర ఇంటికి ఒక ఎంత ఒక హాఫ్ కిలోమీట ర్ అంతే మనకి దగ్గరే సో అదే ఇంకా ఉగ్గాని అడుగు తున్నారు వీళ్లు
ఉహూ ఉమ్ ఉగ్గానీ చేస్తారంట కదా నేను ఎప్పుడు చేయలేదు నాకు అసలు దాని ప్రిపరేషన్ సరిగ్గా తెలియదు మా అత్తమ్మ అవును అవునంట నేను రాగి సంకటి అవన్నీ చేస్తాను ఉ తెలియదు మా మే
ఉమ్ ఉమ్ లేదు లేదు చాలా ఈజీ ఇ ప్చ్ అంటే ఇప్పుడు మనకి మరమరాలంటారు కదా అంటే యాక్చువల్ గా ఉగ్గాని కి బొరుగులు టూ టైప్స్ ఉంటాయి మనకి కొంచెం ఉప్పుగా ఉంటుంది ఒక బొరుగులు కొంచము కొంచెం గరుగ్గా ఉంటుంది అన్నమాట అవి తె చాలా స్మూత్గా ఉంటుంది అంటే మనకి ఏది అవైలబిలిటీలో ఉంటే అది ఇప్పుడు ప్రతి చో ఇట్ల డిమార్ట్ లో అన్ని అమ్ముతున్నారు లేండి ప్రతి ఒక్కటి అమ్ రు అది లేదు ఇది లేదు అవును ఇప్పుడు అన్నీ వచ్చేసాయ్ కదా ఇంకా ఆన్లైన్ లో బ్లింకిట్ లో టెన్ మినిట్స్ కి వచ్చేస్తాయి ఆ లేదు లేదు ఆ అంతే ఉత్తిగా అయిపోతుంది ఉమ్ లేదు జస్ట్ మనం అది కొంచేపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నాన బెట్టినా ఈజీ పచ్చిగా అయిపోతుంది బొరుగులు ఆ ఫస్ట్ మనం బొరుగుల్ని నీటుగా వాష్ సేసుకొని నాన పెట్టేసేయాలన్నమాట ఆ నానబెట్టేసిన తర్వాత త ఇప్పుడు ఏదైతే మనము ఆ తిరగమాత వేసుకుంటాం కదా బాండీలో ఆనియన్స్ ఇట్లా కొంచెం పోపెసేసుకొని కొంచెం చెనక్కయ పప్పులు కొంచెం శనగపప్పు గ్రౌండ్నట్స్ ఉద్దిపప్పు ఆ జీలకర్ర ఆ ఇం మనం ఇవయితే తనిగా మిక్సీకి కొంచెం పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చి ఆ తెల్లగడ్డ ఆ తెల్లగడ్డ అదే తెల్ల ఉల్లిపాయ అంటారు కదా అది ఆ ఉల్లిపాయ అది వేసేస్ కొని జీలకర తెల్లగడ్డ పచ్చిమిరపకాయ్ కొంచ ఉప్పు అది పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట మనం సో అంటే దీంట్లో అవును అవును అట్లయితేనే ఇది మీకు అంటే పిల్లలు కూడా తినగలరు ఇప్పుడు పచ్చిరప కాయ్ ఎసమానుకో బేటాస్ స్తరు కదా అవును ఒకంతకు అసలు ఆ ఇలా వేసామనుకో టేస్ట్ బాగుంటుంది మనకి మొత్తం అంతా గ్రేవీ లాగా కలుస్తుంది అన్నమాట్ కొంచెం వేసేసుకొని ఈ పెస్ట్ ఫస్ట్ ఆనియన్స్ అన్నీ తరిగేసి
హు అంటే సుమారు దానికి అంటే ఒక హాఫ్ కేజీకి ఇన్ని ఆనియన్స్
ఇప్పుడు మనకి హాఫ్ కేజీ బొరుగులు అనుకోండి మనకి హాఫ్ కేజీ బొరుగులకి ఒక ఫోర్ ఆనియన్స్ పడతాయి
అహా అంటే ఎక్కువే వేయాలి ఆనియన్స్ ఓకే అహహ టేస్ట్ బాగుంటది ఓకే
చిన్న చిన్నవి అనియన్స్ పోర్ ఒక రెండు టమోటా ఉమ్ అంతే అ అంతే సన్నగ గ ఇప్పుడు మనం ఎట్లా బిర్యానీకి తరుకుంటాం చిన్న చిన్నగా పొడుగ్గా అలా ఆనియన్ టమోటా తరిగేసేసుకొని పోపులోకి కొని బాగా ఎర్రగా ఫ్రై చేస్ కోవాలన్నమాట యా ఒద్దోద్దండి అవసరమేలే మనం జస్ట్ ఆయిలే చాలు ఆయిల్ కూడా మీకేమంతా ఎక్కువ పట్టదు
ఉహం అంటే బొరుగులకి కొంచెం అది ఇ ల పిల్ చేస్తాయిగా
లేదు మనము కొ లిం నిమ్మ లెమన్ కూడా పిండు దాం లాస్ట్ లో సరిపోతుంది సెట్ అయిపోతుంది ఉమ్ యా సో యింకా దీని అ అంతే అనియిన్స్ టమా ట ఇవన్నీ ఫ్రై చేసా ఇంకా మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటాం కదా మిక్సీలో
ఆవుల పేస్ట్ ఉంటాది
కొని సిమ్ లో పెట్టేసుకొని బాగా మగ్గిన తర్వాత పసుపు ఆహా వద్ ద్దు వద్దు వాటర్ ఏమ్ ఇవ్వలేదు మనము పసుపు యాడ్ చేసు కొని ఇంకొం సాల్ట్ ఏదైన్నా తక్కువైయింది అను కో వేసేసుకోవచ్చు ఇప్పుడే యా వేసేసుకొని బొరుగుల్లో బాగా వాట టర్ పిండేసుకోవాలండి
ఆ పూర్తిగా డ్రై అయిపోవాలి గట్టిగా ఇలా పిండేసుకోవాలి ఆ హుమ్ అండ్ ఆర పెట్టడం ఫ్యాన్ క్రింద్ర ఆలా ఏం
ఏం అవసరం లేదండి జస్ట్ మనం పిండేసుకొని వేసేసుకొని లాస్ట్ లో దించిన తర్వాత ఒక నిమ్మకాయి ఒక చిన్ని నిమ్మకాయ ఉంటుంది కదా ఫుల్లు పిండేసుకోండి పిండేసుకున్న తర్వాత మనకి పప్ప ప్పుల పొడి ఉంటుంది కదా ఇం ట్లో మనం ఆల్రెడీ రుబ్బి పెట్కు కొండము అన్నిటి కర్రీస్కి వాటికి అంటే గ్రౌండ్నట్స్ ఎండి మీరు
ఆ అవును అవును పప్పుల పొడి చేస్తాం కానీ ఇంకో ఇంకో పప్పుల పొడి కూడా ఉంటదండి మనం ఇడ్లీలలోకి వా
ఆ ఆ అది వచ్చి చినగ చట్నీ పప్పులు అంటారు కదా చట్నీ పప్పుల్లోనే నేను రెండు మీిక్స్ చేస్తాను గ్రోనట్స్ మనకి ఇవి రెండు ఈసారి ట్రై చేయం నీ ఎండుమిర్చి ఆ యా తెల్లగడ్డల కొన్ని కొంచెం చట్నీ ప్పులు ఇవి మిక్సి గ్రైండ్ చేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా ఇది లాస్ట్లో యాడ్ చేసుకోరనుకోండి
ఉమ్ అంటే దించేసిన తర్వాత ఇప్పుడు దించేసిన తర్వాత ఈ పొడి అంతా దాంట్లో లా మక్ష్
ఆ అంతే డన్ కలుపుకునేసి ఇంకా మనం బాక్సెస్ కూడా ఇవ్వచ్చు మీకు స్పీడ్గా అయిపోతుంది. ఆ ఇప్పుడు ఎత్తుకుంటాం రోజు ఏదో ఒక టిఫన్
అసలు మార్నింగ్స్ మార్నింగ్స్ టిఫిన్ చేయడం అంటే అస అదోక పెద్ద యజ్ఞం కూరలు కూరలు ఒకటి టిఫిన్ రైస్ ఒక్కటి
అవునండి బాబో అస్సలు వీళ్ళు వెరైటీ వెరైటీస్ అడుగుతారు స్కూల్లో లో ఆహ్ పిల్లలు అది తెచ్చుకున్నారు వీళ్లు, ఇది తెచ్చుకున్నారు అని ఆహ్
ఆహ్ పో ప్రోటీన్స్ ఉంటాయి కానీ ఆ పప్పును కూడా రోజు ఓక్ ఓకే రకంగా చేస్తే తినరు రోజు రోజు ఉండాలి పప్పు
కనే ఈసారి ఇలా ట్రై చేయండి ఉహ్ ఆహ్ ఈసారి ట్రై చేయండి ఉగ్గాని ఇంకా కాంబినేషన్ అయితే కర్నూలు సైడ్ కడప రాయలసీమ బజ్జీ తింటారు బాగా అర్టి కే బజ్జి బజ్జీలు మిరకాయ బజ్జీలు ఆహ్ కానీ ఆ కాంబినేషన్ భలే ఉంటుంది మనకి ఈజీగా పిల్లలు ఇంకా పచ్చిమిర్చి బజ్జీ తినరు కాబట్టి
అవును చేయడం కూడా ఈజీ మనకి రుబ్బడాలు అలా అవేమీ లేకుండా
ఫాస్ట్‌గా అయిపోతుంది మనకి కూడా పని కొంచెం ఆహ్
తక్కువ అవుతుంది సేవ్ అవుతుంది మార్నింగ్స్ మార్నింగ్స్ చాలా చాలా బిజీ ఉం టది కదా ఆఫీస్ కేలేందుకు హస్బండ్కి టిఫన్ బాక్స్ తయారు చేసివ్వడం పిల్లల్ని స్కూల్కి పంపడం
అవును చాలా మార్నింగ్ మార్నింగ్ ఏ
అట్లాంటప్పుడు అవును హడావుడు అస్సలు ఈజీ ఈజీ మెథడ్ అన్మాట ఇది మళ్ళీ మంచిది ఆ
ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెసే మనము అటుకులతో కూడా చేసుకోవచ్చు జోసి సేమ్ ప్రాసెస్ ఒకటే ఒకటే కాకపోతే ఒకరోజు అలాగా ఒకరోజు ఇలాగ అంతే ఇంకేం లేదు
అంతే ఒకటేమో బొరుగులు ఇంకొకటేమో కొంచెం ఇట్లా
ఆ అంతే ఇంకా డిఫరెంట్ వీళ్ళకి చూడ్డానికి బోరు కొట్టదు ఉ రోజు ఏంటబ్బా ఒకటే అన్న
చెప్పాలంటే ఎన్ని వెరైటీస్ చేయాలండి పిల్లలకి ఒక బా ఏది దోశలు చేశామనుకోండి ఈ రోజు దోశ పెడితే మళ్ళీ కూడా రేపుకని దోసేనా అంటారు